ఆఫ్టర్నన్
హ గుడ్ ఆఫ్టర్నూన్
ఆ బాగున్నారండి
హ బాగున్నా మీరు బాగున్నారా
అవునండి ఏం చేస్
ఏం లేదు ఎండా బాగున్నది ఇటు
హ్మ్ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు
అవును
ఎండలు వానలు అలా నే మళ్ళా హెల్త్ హెల్త్ ఖరాబ్ అవుతుంది
అవును ఊ మీ సైడ్ ఎట్లా ఉన్నది ఎండా
మా సైడ్అయితే చాలా ఎండగానే ఉందమ్మా
ఆ
చాలా ఎండ అదే వర్షం వచ్చిన గాలి అంతా వస్తుంది కానీ వర్షాలు ఏం పడట్లేదు ఊ అదే అనేసి చాలా ఇబ్బందిగా ఉంది చాలా వేడి అంతా ఏదో ఉ వున్నట్టు ఉంది ఊ
అయ్యింద
ఆ లంచ్ కాలేదమ్మా ఇంకా లంచ్ చేయాలి అప్పుడే వంట చేశాను లంచ్ చేసుకోవాలి నేనెప్పుడు తోట కూర పప్పు చేశాను హు
ఎలా చేస్తారు తోటకూర
తోటకూర ఎలా చేస్తారో మీకు రెసిపీ కావాలండి
అవును
అచ్చా అంటే ఏం లేదు ఆ వెల్లుల్లి చాలా బాగా తరుముకొని ఆ తోటకుర్రను నుంచి కడిగి పెట్టుకోవాలి సన్నగా తరుము కొని ఆ వేలి వేలిరెబ్బలు గార్లిక్ కదా
అవును
గార్లిక్ ని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ఇంకా ఎండుమిర్చి తోటి చేస్తే చాలా టేస్ట్ గా ఉంటది ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి తే ఎండు మిరపకాయలు వేసి నూనెలు కాగిన తర్వాత ఎండుమిరపకాయలు అ అది ఆ వెల్లుల్లి
ఆ
వెల్లుల్లి తరుముకొని చక్కగా వేసుకొని పెట్టుకుంటే చాలా తర్వాత అవి మంచివి కాగిన తర్వాత తోటకూర వేసి కలుపుకోవాలి మళ్ళా అందులో
ఆ
ఉప్పు సరిపడంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి అల క కలిపిసి ఆ కూర దగ్గరకి వచ్చేసరికి మంచిగా కలుపుకొని నూనెంతా పో ఆయిల్ ఇచ్చ వచ్చేసరికి మంచిగా కలుపుకొని దగ్గరగా పెట్టుకోవాలి అయిపోద్దండి సింపుల్ గా ఉంటది తోటకూర చేయడం ఏం కష్టం ఏం లేదు ఆ అంటే అది హెల్త్ కూడా బాగుంటది పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ అది ఇది తినడానికి చాలా ఇష్టపడుతున్నారు హెల్తీ ఆ హెల్తీ ఫుడ్ ఎక్కడ తింటున్నరు
ఉ అది పెసరపప్పు ఇంకా ఏసీ చేస్తారు
ఆ పేసర్పప్పు వేసి చేస్తే ఇంకా విటమిన్ కూడా బాగా కూడా ఉంటది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా అలా అనేసి ఇప్పుడు మామూలుగానే పప్పు పోయిదు ఇందులో మామూలు గానే చేశాను అదే అమ్మా బాగుంటది చూడు ఇక్కడ ఓటి రోటిల్ చేశాను హ్మ్ ఇప్పుడు ఎట్ల కొంచెం హెల్త్ కి కూడ బాగుంటది అనేసి మా పిల్లలు మా హస్బెండ్ రోజు తింటారు
హ్మ్
హ్మ్ అందుకనేసి రొట్టెలు చేసాను పప్పు
హ్మ్
హ్మ్ ఇంకా మీరేం చేసారండి మీది అయిపోయిందా లంచ్ ప్రిపేర్ అయిపోయిందా చేయడం అయిందా
టిఫిన్ టిప్ ఆ టిఫిన్ చేసినాం చెస్ వచ్చినంక మళ్ళా ఆఫ్టర్నూన్ ది అది కుక్ రెడీ చేస్ కుంటాం
ఏం చేశారు మరి ఆఫ్టర్నూన్ కి
ఆఫ్టర్నూన్ బెండకాయ ఫ్రై కందిపప్పు చేసినం అ
బెండకాయ ఫ్రై చేసారా ఫ్రై గ్రేవీలో చేసార
ఆ గ్రేవీ లేదు ఫ్రై చేసినాం కందిపప్పు చేసినాం
అచ్చ అచ్చా కందిపప్పు తోటి చాల బాగుంటది ఫ్రై బెండకాయ ఫ్రై ఇంకా పిల్లలు అందరు బాగున్నార
ఆ బాగున్నారు
అట్లా హెల్త్ బాగుందా మంచిగ ఉందా పిల్లల్ది కొంచెం ఎండలు ఉన్నాయి ఇప్పుడు జాగ్రత్త తీసుకో చేయాలి
బాగానే ఉన్నాయి ది ఇయ్యాల అయితే ఎండ
అదే కద ఇంక స్కూల్ అది హాలిడేస్ పెం చ్చారనుకుంటా కదా పిల్లలకి ఎండలు ఉన్నాయని
ఒక రోజు స్కూల్ ఉండే గద ఫిఫ్టీన్త్ అయితే ఒక రోజు ఎవరి పో తరు అని సెకడ్ సటర్డే సన్డే
ఒకే ఒకే అలా అనేసి
ఆ అలా అనేసి ఫోర్టీన్త్ దాక హాలిడేస్ ఇచ్చారు ఫిఫ్ ఫిఫ్టీన్ నుంచి స్కూల్ స్టార్ట్
ఒకే అండి బాగుంది ఈకేంది పిల్లలకి ట్వెల్ అంటే ఫిఫ్టీన్ నుండి
ఆ ఫిఫ్టీన్ నుంచి రీఓపెన్ స్కూల్
ఉహ్మ్ ఇగ పిల్లలకి స్కూల్ ఓపోయిందంటే అంత పేరెంట్స్ అంత బిజి
అవును ఇగ బుక్స్ కొనాలి
బుక్స్ అని యూనిఫామ్ అని అ బ్యాగు అవి ఇవి అదో పెద్ద ఇది అయిపోతుంది ఇగ
అవ్
హ్మ్ ఇంకా మీ పాపకి ఏదైన చిన్న పిల్లల పెద్దవాళ్ళ
ఆ ఒక్క బాబు ఫైవ్ ఇయర్స్ ఇంకో బాబు ఆ ఎయిటీన్ మంత్స్ ఇప్పుడు
అచ్చ అచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ మీ పెద్ద బాబు స్కూల్ కు వెళ్తాడు అనుకుంటా
ఆ పెద్ద బాబే పోతాడు ఈ స్కూల్ కి
ఇంకా వాళ్ళకి యూనిఫామ్ అనేసి బుక్స్ అనేసి అన్ని ఇది చేయాలి
అవును మ్
మ్
మీకు ఎంతమంది పిల్లలు
నాకిద్దరమ్మా ఒక పాప ఒక బాబు
అవునా
పాప నై పాప ఇప్పుడు ట్వెల్త్ అయిపోయింది వాళ్లకి ఇంకా అ అడ్మిషన్స్ ఏం చెయాలి అనేది కొంచెం అది చాలా ఇది ఉంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు వాళ్లది బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు ఎయిత్ అయిపోయింది
ఆ ఇగ వచ్చే సంవత్సరం టెన్త్ ఉంటడు
వచ్చే సంవత్సరం టెన్త్ ఇంకా క్లాసెస్ క అప్పుడే ఏయిటు అప్పుడే సిబిఎసి కదా సిబిఎస్ఈ లో ఎయిత్ జాయిన్ తర్వాతనే వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంది
ఆ
బుక్స్ అనేసి అవన్నీ అంట ముందే అయిపోయాయి అన్నట్టు మాయి తీసుకోవడం వెళ్ళడం స్కూల్కి
మ్
ఇంకా ఇంకా చెప్పాలి
చెప్పాలి మీరే
నేనే చెప్పాలి ఇంకా మీవు ఎక్కడ మీ అంగన్ ఆటు సెంటర్స్ అవన్నీ ఉన్నాయా అంగన్వాడి సెంటర్ అనేసి
అవునవును ఉన్నది మా ఊర్ల అంగని వాడి
అచ్చా అందులో కూడా ఇప్పుడు చాలా యివి ఉన్నాయి పిల్లలుగా అంటే ఇప్పుడు మ్ మీ బాబుకు స్కూల్లో వేసారా
ఆ విస్ ఆ అంగన్వాడీలా ఫస్ట్ ఎసినం టూ త్రీ ఇయర్స్ దాకా మళ్ళా త్రీ ఇయర్స్ మళ్ళా ఇస్ ఈ్ర స్కూల్ల్ల ఎసినం
అవునా అహ హా ఇంకా ఏమైనా ఇప్పుడు ఫెస్టివల్స్ ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే తర్వాత ఏమన్న ఫెస్టివల్ వస్తే మళ్ళ అందులో బిజీ అయిపోతాం
అవును
ఇంక వచ్చే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మొహరం అనేసి వస్తుంది
ఆ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ మొహరం
అదే సిక్స్టీన్ సెవెంటీన్ నుండి స్టార్ట్ అనుకుంటా కదా
అవును సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి
చ దాని ప్రిపరేషన్ ఉంటాంది ఇంకా మీకు
అవును మ్ మీరు చేస్తారా మొహరం
మొహరం అంటే మేము చేస్తాం అంటే ఆ రోజా అనేది ఉ
ఆ
అట్లా ఫాస్టింగ్ ఉంటారు ఆ మొహరం అంటే ఏం లేదు మామూలుగా అదే
ఆ
ఉండేవాళ్ళు ఎనిమిది తొమ్మిది రోజులుంటారు కొంతమంది ఆ లాస్ట్ రెండు రోజుల్నేసే పాసం ఉంటారు
ఆహా నైన్త్ టెన్త్ డే లో ఫాస్టింగ్ ఉంటారు
హ
టూ డేస్
టూ డేస్ ఉంటారు ఆ కొంతమంది టెన్ డేస్ కూడా ఉంటారు
అవును
హ్మ్
మీ సైడ్ అవి పీరులు కూసబెడతారా
ఆ ఉన్నాయి కదా యిట్ సైడ్ కూడా ఉన్నాయి సవారలనేసిరదా
అ
సవారీలు కూచో పెడతారు సవారి బంగ్లా ఉంటుది ఇంకా ఇటు ఎలా అంటే ఆ అదో మొక్కనేది ఉంటది కదా ఏదైనా మొక్కుకున్న వాళ్ళకి ఫ్రూట్స్ అన్ని పెడతారు ఆ ఆ ఫ్రూట్స్ లే ప్పి ఆ కళ్ళు మూసుకొని మనం మొక్కువ వేసి ఏదన్నా మొక్కుకొని ఏ చేతికి వస్తే ఆ ఫ్రూట్ ఎత్తుకుంటే ఆ ఫూడ్స్ ఆ నెలంతా ఆ ఆ సంవత్సరం అంతా తిన్నదాన్నట్టు
ఆహా
ఆ అలా ఉంటుంది మళ్ళ మ ఆ అలా మనము మొక్కుకోవాలి
ఆ
మొక్కకున్న తర్వాత అయిపోతే హ్మ్ మళ్ళా వాలా సంవత్సరంలో మన మొక్కు తీరిన తర్వాతే ఆ ఫ్రూట్ తినాలి అ ఆ తీసుకెళ్ళి ఆ అక్కడ పంచ పెట్టి ఏదైతే మనం ఎత్తుతామో అదే వస్తుది మనం ఓకైనా పోయిన తర్వాత మనం ఇది చేసుకోవాలి అన్నట్టు మళ్ళీ అదే ఫ్రూట్ తీసి అందరికి పంచి పంచ్చిన్ తర్వాత అయిపోయినట్టు మూనది అలా ఉంటది ఓకే బాయమ్మా
ఆ సరే అండి బాయ్ ధన్యవాదములు సరే బాయ్
కెప్